హలో
హలో హలో నమస్తే అండి వినపడుతుందా నా వాయిసు
హలో
హలో
హలో వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది మీకు హలో వినిపిస్తుందా అండి నేను మాట్లాడేది మీకు విన్పిస్తుందండి ఆ సరే అండి
బా అన్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా అన్నారు
ఆ బాగున్నా
ఆ అదే ఇ వచ్చామండి ఖాళీగా ఉన్నాం ఎక్కడికైనా ట్రిప్ పోదామా అని చెప్పని ఆలోచిస్తున్నాం
ఓ అవునా ఎక్కడా టప్పు
ఇక్కడ అంటే మురుడేశ్వర్ ఒకరిన వెళ్ళడమని ప్లాన్ చేస్తున్నాం అది మరి ఎంతవరకు సక్సెస్ అయితదో తెలిదు ఆ మీకు ఇష్టమా అండి ఇట్లా ప్లేసెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో పోతేనే కదండి వై వేర ఇలా ఉంటది ఆ ఫ్యామిలీతో పోతే పోయినామా దర్శనం చేసుకున్నామా వచ్చినామా అన్నట్టు ఉంటది ఫ్రెండ్స్ తో పోతే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఆ అంటే వాళ్ళతోనే వెళ్ళాలి వీళ్ళతోనే వెళ్ళాలి వాళ్ళతో వెళ్లే ప్లేసెస్ వే వీళ్తో వెళ్లే ప్లేసెస్ వేరేంటయిదండి
అవున అవునా అది నిజమలేండి ఆ నేను వెళ్తానండి నాకు సే చాలా ఇష్టం నాకు టెంపుల్స్ యాక్చువల్లీ టెంపుల్స్ విజిట్ చెయ్యాలంటే
ఆ
చాలా అంటే చాలా ఇష్టపడతాను నే టెంపుల్స్ విజిట్ చేసా అది ఎక్కడ ఎక్కువ అంటే తిరుపతి
ఆ అవునండి తిరుమల ఆ
అరుణాచలం శివరి టెంపుల్ క అల్ తిరుపతికి వెళ్ళానండి ఆల్రెడీ బట్ అరుణాచలం ఒక్కసారి కూడా వెళ్ళలేదు యాక్చువలీ నేను ప్లాన్ చేస్తున్నాను ఆ అరుణాచలం వెళ్ళాలని నేను ప్లాన్
ఆ వెళ్ళండి లేండి బట్ కానీ తిరువనమల వెళ్ళేటప్పుడు పౌర్ణమి మీరు రోజు మాత్రం వెళ్ళగండి దేవుడి దర్శనం ఏమో గాని చాలా దర్శలు జరుగుతాయి అంటే ఎక్కువ ఫుల్లు ఉంటది జనాలు ఉంటారు పులి క్రా కదాస ఇలా ఎందుకైనా వచ్చినామా పౌర్ణమి రోజు అనిపిస్తుందండి మళ్ళీ మనకి
అ
ఆ అంటే ఆ లేదు వెళ్లాల్సిందే పౌర్ణమి రోజు అనుకుంటే తప్ప తప్ప దేవుడిణి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి అంటే తిరువన వల్లకి పౌర్ణమి రోజు కాకుండా మిగతా రోజులు వెళ్ళడం చాలా మంచిది
అవునా అట్లాంటారా మీకు ఎక్స్పీరియన్స్ అయినట్టుంది
ఆ చాలండి పౌర్ణమి రోజే వెళ్ళినిన్నాము అంటే ఆల్రెడీ ఆ రోజుకి పౌర్ణం అయిపోయింటారుది లే అని చెప్పని వెళ్ళినం మేము లాస్ట్ ఇయర్ లో వెళ్ళండండి మీ కాకపోతే ఆ రోజు కూడా అన్ఫార్చునేట్లీ పౌర్ణమి ఉండిందంటే ఇంకా ఫుల్ క్రౌడ్ అండి అసలా చెప్పుకలేంలేండి దర్శనకే ఎంత టైమ్ మతా ఒంద అసెల ఆ అందులోను అర్ణ
కానీ నేను నార్మల్ టైమ్ లో పోయింది నేను ఇట్లా పర్ణమ అలా టైమ్ లో ఏం పోలే నార్మల్ టైమ్ లో కొండలు ఎక్కుంటూ ఫుళు ఆ
ఎప్పుడు తిరు తిరువనమలకి నార్మల్ టైమ్ లో వెళ్ళన్నారా
ఏ
మీరు
కదండి
ఆ రెండు ఒకటే కదండి అది
అంటే అరుణచలం రెండు ఒకటే బట్ అసలు నేను ఇంకా అరుణాచలం
ఆహా
ఆ ప్లాన్ చేస్తున్నాము యాక్చులీ ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ తో అంతా పోవాల అని
ఆహా ఆహా అరుణాచలం వేల్తే అట్లేనే ఆ వీకెండ్స్ లో వెళ్తారా
అంటే అందరు ఒక ఒక్కో నా ఫ్రెండ్స్ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిజీ ఉంటారు
ఆ అవులేండి అది నిజమే ఒక్కొక్కరికి ఒక్కొక్క టై లో వర్క్ ఉంటది
సో అందుకే చూడాల అందరికి వీలైనప్పుడు చూసుకొని వెళ్దామని ఉన్నాము ఓకే అయితే సక్సెస్ అయితే నిజంగా నాకైతే చాలా పోలని ఉందండి తిరుపతికి అలాగే అరుణాచలం రెండు ఎక్కువ విజిట్ చేయాలని ఉంది అయితే అది మళ్ళీ తర్వ ముడేశ్వర్ అన్నారు కదా అది కూడా మొన్నని అనుకున్నా దానికి కూడా పోవాల మంచి ప్లేసు అక్కడ అంత సరౌండింగ్స్ అంత చాలా బాగుం
వ్యూ చాలా బాగుంటాదండి మూరు డేస్ర్ కదా అందుకని ఆ హ
ఒక్కొక్కటి
ఈ అరుణాచలం వెళ్తే గాని అక్కడే పాటచ్చేరి దానికి దగ్గరే అండి
అవున అవును అక్కడ మళ్ళీ అక్కడ ప్లేస్ మంచి
ఆ బీచ్ చాలా బాగుంటాయి నాకు బీచ్ ప్లేస్ అంటే చాల ఇష్టం అండి అంటే ఫుల్ పీచ్ ఉంటది మొత్తం ఆ సౌండ్ అంత వ సంటది ఇదా అలల్ అంతా ఇంకా ఈవినింగ్ టైమ్స్ వెళ్తే ఓన్లీ వాటి సౌండ్ మనం ఆ వాటర్ సౌండ్ వస్తా ఉంటది మనం జస్ట్ సైలెంట్ గా చోంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందిండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడి పోయేసరికే చాలురా ఇట్ ఇలుంటే చాల అనిపిస్తుదండి అట్లాంటేది బీచ్ మళ్ళీ డే టైమ్ లో అం తేమి ఉండదు కాగాని డే టైమ్ లో జస్ట్ వాటర్ చూడ్డానికి వెళ్ళామా ఇంక అందులోనే సమ్మర్ కాబట్టి ఎ టైమ్ ఇవ నైట్ టైమ్ ఇవ అయితే బీచ్ లో చాలా బాగుంటాదండి
పోయినార
ఆ ఆ పాండిచరీ వెళ్ళినమండి పాండిచేరి కి ఎల్లి మళ్లీ పాండిచ్చేరి బీచ్ చాలా బాగుంటాయి ఆ ఆ కాకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్ కి నైట్ టైమ్స్ అలో చేయరు కదండి అళ్ళ రాగ్ బీచ్ కెళ్ళి నిన్నం ఇక్కడ నైట్ టైమ్స్ కూడా రాక్స్ పైన కి అలో చేస్తారు కొంచెం దూరం వరకు కే చాలా పీస్ఫుల్ ఉంటదండి నైట్ టైమ్స్ మాత్రమే బీచ్ వ్యూ ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి అట్లా
ఆ వెళ్తానండి మళ్ళీ ఇంకా ఇంకా వేరే ప్లేసెస్ మీకు ఇంకా ఎక్కడ
నాకు నచ్చడం అంటే ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది బీచ్ బీచ్ క దగ్గర ఒక టెంపుల్ ఆ రెండు ఎక్కువ ప్రిఫేర్ ఆ అంటే ఆ కొంచెం చుట్టుపక్కల టెంపుల్స్ ఉంటాయి కదండి ఆ రెండు రెండు పీస్ఫుల్ ప్లేసెస్
అవును ప్రశాంతత చాలా మంది దొరుకుతుంది
అవునవును మంచి ఉంటది ఎంత చూడ్డానికి విడానికి అట్లంతా ఆ ఇం ఇంకా కొంతమంది కొన్ని కొన్ని ప్లేసెస్ అంటారు గాని పెద్దగా నచ్చవండి అంటే ఇప్పుడు నాకు ఫుల్ క్రౌడ్ ఉంటే నచ్చదు అంటే ఎక్కువ జనాల చూడ్డం వాళ్ళదే సరిపోతది కదండి ఇంకా దేవుడి దేవ్నింద హిట్కోగల మనస్ఫూర్తిగా ఆ అట్లుంటది అంటే చిన్న టెంపుల్ కి పోయినా కూడా పీస్ ఫులు ఉండాల అంపి
అవును నిజంగాండి ఎక్కువ జనాలు ఉంటేయి క్కడ అసలు ప్రశాంతంగా దేవు్ని కూడా చూడలే మండి
ఆ అదైతే నిజమే అడి ఉ అదే హడావిడి తోసుకుొని తూసుకుంటారు హ ఆ అంత దూరం పోయి కూడా అనిపిస్తుంది అంటే శిక్షన్ లేకుండా వెనక్కి రావడం అనిపిస్తుంది కదా అట్లా అనిపిస్తుందిండి ఫుల్ క్రౌడ్ ఉంటే మాత్రం ఎక్కువ ఏ టెంపుల్స్ విజిట్ చేస్తా ఉంటా మీరు అంటే ఎక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఎట్లాంటి ప్లేసెస్ అనిపిస్తావు మీకు
నాకు టెంపుల్స్ చెప్పాను కదండి టెంపుల్స్ విజిట్ విజిట్ చేయడం నా ఇష్టము మళ్ళీ ఎక్కువ అంటే అదే తిరు తిరుమల అరుణాచలము ఇలా లైక్ ఇలాంటి ప్లేసెస్ మళ్ళీ నార్మల్ ప్లేస్ అంటే ఇక్కడ ఒకటి ని ఉంది ఇక్కడ నార్మల్ అంటే వ్యూ వ్యూ వలే ఉంటది చూస
ఓకే ఏ ప్లేస్ ఎన్నారంండి
కర్ణాటక లో ఉంటది అది సక్లేష్పురం అని
సక్లేష్పురమా ఓకే
అడే సండే అసలు అక్కడ అంటే వాటర్ ఫాల్స్ వెళ్ళలేదు జస్ట్ నేను ఇంకా అంటే సర్చ్ చేసి చూసిన పోవాలా అని ప్లాన్స్ కోసము
ఓకే ఆ
పోలేదండి ఇంకా అవన్నీ ప్లాన్స్ లో ఉన్నాయి అన్నీ పోవళ్ళు అక్కడికి
ఆ అట్లా ట్రిప్పు వసి చూసుకుంటే చాలా ఉంటేలేండి
అది నిజమండి చాలా అంటే చాలా ఉన్నాయి నా లిస్టులన్నీ అ
అయన్నీ ఆ నేను చాలా తక్కువ తిరుమలకి వెళ్ళ నిన్న మళ్ళీ అరుణాచల నిన్న పాండిచ్చేరిలు నిన్న
నార్మల్ విజి అంటే వ్యూ ప్లేసెస్ పోలేద డివోషన్ స్పీక్కుడా
ఆ పాండిచ్చేరి వ్యూ ప్లేస్ అయ్య కదండి
ఆ అద కటి
ఇంకా వెళ్తే కూరికి వెళ్ళాలి అనుకుంటున్నాం ఆ కూరుకు వెళ్ళాలి అనుకున్నాం గాని కూ ఇప్పుడు సమ్మర్ కదా అని చెప్పని
అవును అది చాలా మంచి ప్లేస్ బాగుంది అది బాగుంది అది కూడా మేము అప్పుడ అది ప్లాన్ చేసి సక్సెస్ కూడా కాలేదండి
ఆ ఆ ఓకే
దాండెలిని ఉంది అక్కడ గాని బీచ్
ఏవి ఏది
అంటే బీచ్ దాండేలి దాండేలి అని
దండేలీ ఈ అంట్రు ఆ
అట్లాంటి ప్లేస్ అన్ని జలపాతం అలాంటి ప్లేస్ విజిట్ చేయడం బాగా నచ్చుతుందండి నాకు
ఆ
హుమ్
బాగుంటుంది కానీ ఫ్రెండ్స్ తో పోతేనే ఫుల్ నాకు ఇష్టం ఎక్కువ నేను ఫ్రెండ్స్ ప్రిఫేర్ చేస్తా ఎక్కడన్నా ఇట్లా ట్రిప్పుకు పోవాలంటే ఫ్యామిలీ కన్నా
ఆ
మీరు ఫ్యామిలీ క
ఆహా అంటే ఫ్యామిలీతో పోయే ప్లేసెస్ వేరే ఫ్రెండ్స్ తో పోయే ప్లేసెస్ వేరే ఉంటాయిడి నా లిస్టులో అయితే
అవునా
ఆ జస్ట్ డివోషన్ అంటే ఓకే ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ జైనా ఇంకెక్కడికి పోయినా దేవుడి కోసమే పోతాం కాబట్టి ఎవరితో పోయినా ఓకే అనిపిస్తది ఆ అంటే టెంపుల్ ప్లస్ ఎంజాయ్మెంట్ అంటే ఫ్రెండ్స్
అవునా ఓకే నై
ప్రిఫర్ చేస్తా ఇంకా ఏదో ఒక ప్లేస్ అండి అదేదంటే నాకు కేరళ వెల్లంటే చాలా ఇష్టం అండి నా ఫస్ట్ స్టు విశ్లిస్ట్ లో ఉన్నది కేరళ
అది కూడా చాలా మంచి ప్లేస్ అండి అవును పీస్ఫోల్ ప్లేస్ అంటే కేరళ ఒకటి ఆ
ఇదీ ఆ కేరళలో మున్నారు తా ఉంటే నేచర్ చాలా బాగుంటది కదా అక్కడ ఆ ఇష్టమండి నాకు
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫార్ థ్యాంక్స్ అండి మీ అన్ని అంటే మీ మ టూరిస్ట్ ప్లేసెస్ అన్ని అంటే విజిట్ చేయమని కొన్ని ప్లేసెస్ తెలుసుకున్నా వి
ఆ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి
సరే అండి మరి బాయ్ అండి
ఆ